హలో మీ లడ్డు వచ్చి ఈడ పడుకుంది లడ్డు వచ్చి సైలెంట్గా ఈడ పడుకుంది పడుకుంది ఆ
ఏం చేస్తురూ
హ్మ్ ఏం లేదు కూర్చున్నాం. తిన్నారా స్నాక్స్
బియ్యం చేస్తున్న ఇగ కూర్చొని మ్ దేవన్ష్ పడుకుంది. దేవాన్ష్ ఇక్కడ పంది లడ్డు అక్కడ వండుకుంది.
ఆ హా తిన్నం తిన్నం. మా అత్తమ్మ బియ్యం చేస్తుందట ఇంకా ఏ దాన్ లేపకురా ఒరేయ్ చోటు వండుకొనిరా
ఎవర్రున్నరా మ్ హ్ దా అయిపోయిందా రమ్యది.
ఇంకా ఇన్ థర్టీన్ కాల్స్ అయినయంట ఇంకా సెవెన్ కాల్స్ ఉన్నాయ
మ్ కమాన్ అప్పుడే థర్టీన్ చేసేసిందా
అవును అప్పుడే తర్టీన్ చేసేసింది రమ్య
మ్ ఫాస్ట్ ఉన్నరు.
రాలే రాలే అత్తమ్మ ఇంకా ఎయిట్ అయితది సెవెన్ థర్టీ అయితది.
ఆహా హా ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్
మ్ సెవెన్ థర్టీ అదే ఎయిట్ అయితుంద్ అప్పుడప్పుడే తొందర వస్తాడు అప్పుడప్పుడు ఇగ లేట్ మాక్సిమం ఫుల్లు ఉంటాయి రష్ అక్కడ్ నుం
అంటే ఇప్పుడు కొన్ని కాలేజ్ ఎగ్జామ్స్ అయితున్నయి కదా
ఆ అట్లేం లేదు వింటర్ టెన్త్ వాటిక్ సంబంధం ఉండదు. బీటెక్ నడుస్తనే ఉంటద్గా
అదే ఈ పబ్లిక్ తగ్గిపోతదేమో బస్ అని అంటుంన్న ఇంటర్ వాళ్ళు తగ్గదా
టూ సెవెంటీ నైన్ బస్ విఘ్నేశ్వర్ విగ్నేష్ వాళ్ళ రెండు కాలేజీల ముందు వస్తుంది రెండు కాలేజీలు వచ్చిక రెండు కాలేజీల బస్ నుంచి వస్తాడు ఆ రెండు కాలేజీ లో కవర్ చేసుకుంటారు ఫుల్ అయిపోతారు మొత్తం నించైనా రావాలి అప్పుడప్పుడే దొరుకుతంది పొద్దున రోజు తొందరగా పోతారు సిక్స్ ఫోర్టీ పోతాడు
అమ్మో కష్టం మాటా ఇంటికి పోతనైతే అసలు
ఆ సిక్స్ ఫార్టీ పొద్దున కూర్చుని పోతాడు ఆ.. పొద్దున కూర్చొనే పోతాడు అని సాయంత్రమే మాత్రమే గమ్మును కమీన్స్
వచ్చేసరికి మొత్తం టైడ్ అయిపోయి రా
ఆ ఐ డు వచ్చేవాడు కూడా మె నైన్ థర్టీకి షార్ప్ స్లీప్ వే
మరి ఇంకా ఎనర్జీ ఉంటది ఉంటది మార్నింగ్ సిక్స్ థర్టీ
మార్నింగ్ సిక్స్ థర్టీ అంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఉ
అదే లిసి రెడీ అయ్యి వెళ్లడానికి టైం పడతది స
ఉమ్ ఏ సాయంత్రం అంటే ఇగ సెవెన్ సెవెన్ థర్టీ ఇగ లేట్ అయితే నైన్ మొన్న ఈవెంట్ ఉందని నైన్ కి వచ్చినాడు
అమ్మ పాపం రిస్క్యితే ఉండ వచ్చు
ఆ అదా అల్లాంటి అయిపోయింది వాడికి వన్ అండ్ ఇంకా ఒక్క సెమ్ పోతే వన్ ఇయర్ అయి ఓకే ఇసం పోయినాడ ఇంకొక పోతాం హు కాలేజ్ బస్ మాట్లాడచ్చు మధ్యలో నుంచి మాట్లాడలేము ఇయర్ స్టార్టింగ్ నుంచి మొత్తం మాట్లాడాలి
ఆ కానీ ఇంకా అలవాటు అయింది కదార
ఆ కక్పోతింక్ కాలేజ్ బస్సే ఇబ్బంది అనిపిస్ కూర్చొని పోతాం కాకపోతే అక్కడ ఈవినింగ్ రిస్క్ అక్కడ ఈవినింగ్ పిచ్చి లేస్తది ఫోర్ నుంచి ఫోర్ థర్టీ వరకి ఖాళీ కూర్చోవాలి ఫోర్ థర్టీకే స్టార్ట్ అవుతాయి బస్సులన్ని
ఆహా అంటే హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టుకుంట్ర
హాఫ్ అన్ అవర్ అట్ ఇటు తిరగాలి ఆ గ్రౌండ్ల ఎంబడి పడి అందరు వచ్చే వరక్ ఫోర్ తర్టీకి స్టార్ట్ అయితాయ్ ఫోర్ తర్టీకి స్టార్ట్ అయిన సెవెన్ వరకొస్తాడు
ఇప్పుడు ఇది ఆర్టీసీ బస్ అయిన ఫోర్క్ ఎక్కుతారా మరి విగ్నేషు
ఫోర్త్ థర్ అప్పుడు బయటకి వచ్ అప్పుడప్పుడు క్లాసెస్ ఒకవేళ ఫోర్ వరకి ఎవరనా తీసుకుంటే ఫోర్ టెన్ కి బయటి వస్తాడు అప్పుడప్పుడు తొందర అయిపోయింది అనుకో ఫైవ్కే వస్తాడు ఇగ ప్పుడు బెనిఫిట్స్ ఎప్పుడన తొందర వదిలేస్తే ఫైనల్ ఇయర్ లో అట్లా బెనిఫిట్ ఉం
ఉమ్
తర్వాటి ఫైనల్ ఇయర్ వాడు ఇయర్ లో ఇంకో సెకండ్ ఇయర్ అటు ఇటు మేనేజ్ చేస్తే
ఉమ్ పాపం చాలా రిస్క్ తీసుకుంటుండు
రేస్కే ముంది అత్తమ్మ అంతే అంతే డిస్టెన్స్ వస్తది కాలేజ్ బస్ అంటే కాకపోతే కూర్చొని పోతాం ఆర్టీసి అంటే కొంచెం ఉమ్ ఉమ్ పొద్దున ఐతే కుస్సోన్ గుచ్చోని ఈ సాయంత్రమైతె ఇగ నిజ్జంగా . ఉమ్ అంతన రిస్కే పొద్దున ఏముండదు అప్పుడప్పుడు ఇగ సాయంత్రం అప్పుడప్పుడు ఇబ్బంది అయ్ అప్పుడప్పుడు ఇగ వాడు దొరికిన బస్కే వస్తాడు లేట్ అయినా పర్లేదని నించొని మొత్తం రాలంటే కష్టమవుతది అది జేబిఎస్ వరకే పోతది బస్ ఆ జేపిఎస్ వరకి పోతది కదా లాస్ట్ స్టాప్ అందరు జేపీఎస్ దిగే వాళ్ళు ఉంటరు ఇంక
ఓ అమ్మా అవును మళ్ళీ ఏందంటే మనం మల్లా పు సలేేవాయే
ఉమ్
ఇక్కడ సైడుంటె బావుండు బస్సులు మనక్లేవ్ మనమ.
ఊహు మళ్ళా హచ్చ్ గూడల్లొ దిగి హచ్చ్ గోడ మించి మళ్ళ బస్సు మా డా. డైరెక్టుంటె అసలంత రిస్కుండదు.
కదా డైరెక్టుంటె మంచెస్ ఈచ్చ్ దొర్.
ఉమ్ ఇంగ పైగా. అది గూడా టూ సెవెంటీ నైన్ బస్సు గూడా కాలేజ్ వరక్ గాదు మళ్ళా డిపో వరకే డిపో నుంచి మళ్ళా ఆటో. అది డైరెక్ట్ ఆ డైలీ అది డైరె. అంటె బస్సాప్. ప్పుడప్పుడే ఉంటదంట అది కాలేజ్ ముందు వరకు దింపుతాది ఆ బస్ దొర్కాల్నంటె రేర్.
అయ్యో మరట్లంటె ఇప్పుడట్ల మరి చాలా మంది కాలేజ్కెళ్తర్ గదరా. వాళ్ళ కోసమన్న బాసు బెట్టేదుండె వాళ్ళు.
ఆహ ఒకటే బస్సున్నది ఒకటే బస్సు టూ సెవెంటీ నైనే గానీ. అది రేరు కాలేజ్ ముందు వరక్ బోడమ్ అదప్పుడప్పుడె. టైమింగ్సుంటాయ్ దాన్ని. అప్పుడప్పుడే దొర్క్తదంట ఉమ్ అప్పుడప్పుడు దొరక పతి ఆట అందర్ మాక్సిమమ్ ఆటోలె.
ఊమ్.
పైచ్చి డిపోలో దిగి డిపో నుంచి మళ్ళ ఉమ్ అదె అన్ని బీటెక్లు అట్లానే ఉన్నాయంట. మా ఏదో గట్ కేసర్ లో జాయినైతె అంత రుస్కుండకపోతున్న గాని.
ఆ ప్రతి బస్సు ఉంటుండం ఇట్ సైడైతె.
ఉమ్ గట్ కేసర్ వరకైతె అన్ని ఫుల్ల్ బస్సులుంటాయ్.
ఔను
ఉమ్ ఇప్పుడర్దవేవైనా అంతె మా. కాలేజ్లో ఐనా గంతె డిస్టెన్స్ ఇవ్వైనా అంతె టూ అండాఫ్ టూ అండాఫ్ అవర్స్ బడ్దు. కాలేజ్ బస్సంటె జస్ట్ మనం సీట్. టాయి ప్రశాంతంగ వండుకోచ్చు గూసోచ్చంతె రిస్క్ అంటె జట్ర .
ఆ ఏమనిపించద్ అట్లా డైరెక్ట్ కాలేజ్లోనే దించుతరి కాబ. ఫ్రీ అవ్వొచ్చు వొచ్చు పనుకోవచ్చు. కొద్దిసేపైనా.
ఊ
అట్లా ఉంటారు కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏం గాదనీ వర్షాకాలం అప్పుడే
ఆ సమ్మర్ అంతేముందడు వా కాలం అప్పుడు వర్షాలు పడితే ఇంకా ఫుల్లు ట్రాఫిక్
ఆ
అవునా స్
అవును ఊఆ సీజన్ లోనే చాలా మంది కష్ట ష్టమే ఇంకా అవును మరి నువ్వే బబ్లు కూడా సేమ్ కాలేజ్ కద రా
సేమ్ కాలేజ్ బబ్లు ది కూడా అయిపోతదిగ ఆల్మోస్ట్ అయిపోయినట్ ట్ ఇగ వాడు ఫైన డే ఇంకా సఅడ్మిషన్ ప్రాజెక్ట్స్ సాడ్మిషన్ చేస్తే కాలేజ్ అయిపోతది ఇగ వాడు
ఆ అయితే కెళ్ళి బబ్లు ఖాతంపోయింది విఘ్నేష్
ఆ బడది తీయర్స్ సే కాదు అత్తమ్మ పాలిటెక్నిక్ త్రూ అంట అంటే అదే చవాడు అక్కడ ఉమ్ ఇప్పు టూ టే టింగ్ వాడికి రిస్క్ అనిపించినప్పుడు ఆ న్నే ఉన్నాడు హాస్టల్లో లో ఫ్రెండ్స్ దగ్గర ఊకేర వా డ్రెస్ చేయాలన్నా అనుకుంటే ఇక వాడు అక్కడే ఉన్నా లేట్ అయినా
అట్ల ఉండొచ్చా
హాస్టల్ లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడు అత్తమ్మా మనీ గట్టి
ఆ బబ్లు అట్లున్నాడు గదా
ఉమ్ విఘ్నేష్ కి కాలేజ్ హాస్టల్ లోనే ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్
ఆహా ఇట్లా బబ్లు లా కూడా తీసుకొని ఉంటే అయిపోవు మంచిగా ఎందుకంే జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్
వాళ్ళు ఒక ఒక టూ ఇయర్స్ అతే నుంచి అందరు బయట జాయిన్ అవుతారు గానీ ఇంక అప్పుడు బయట జాయిన్ అయినా జనాలందరుూ తిరగడానికి కాల్లాడాారు తర్మాతంన్నాయ
ఆ బాయటా బాయట అవును
అయ ఎందుగ ఎట్లన్నా దగ్గరే కదా మా అంటే ఒక రెండు మూడు గంటలు కష్టం అనిపిస్తేస్తాయి వస్తాడా ఉమ్ తతి వస్తే కాలేజా లేదంటే కాలేజ వస్త హాస్టల్ లో వేసుకోవాలి ఇంకా ఫీస్ బట్టి
అంతే ఇకా పని అయ్యిందా ఆ మరి నిమిషం
ఆ అయిపోయింది అత్తమ్మ ప అదే కొంచెం సేపట్లో పడుకుందాం మను పడుకున్నా ఇగ ఇనిపియాలే సౌండ్ కూడా నా పోను
నేను కూడా అదే అనుకున్నా
రాత్రి లేట్యంది ఆ అరేప్పు ఆఫీస్ అలా రాత్రి సీట్ బుక్ బుకింగ్ ఉంటే లేట్ అయింది లేట్ పడుకునే సరికి పొద్దున మధ్యాహ్నం అప్పుడప్పుడు టీమ్స్ కాల్స్ ఒస్తాయని అంత డీప్ స్లీప్ ఏం పోలే ఈ రోజు ఇగ మా ఫ్రెండ్స్ కూడాషేర్ సప్పుడేక పడుకున్నా ఇగ తర్వతికి
అంటే ఒక్కోసారి టైడ్ అయిపోతూ ఉంటాం కదా కాఫీ తాగినవ మరి
కాఫీలు టీ లా అట్లా వి లెవ్ మనస్బ మనం కాఫెల్టీల్ తగం అసలేతగం ఆ అత్తమ్మ సేవ్ సేవ్ చేయడం ఏము ఉందాంట్లో కాఫి కో గ్లాస్ అప్పటి నుంచి తాగను నేను అందుకే అట్లా ఆళ్వాటై చి నేను కాఫీ తాగ లేదంటే సేమ్ చేయడం ఏమంది మా ఆఫీస్ లోనే పొద్దుంతా వస్తయి వాడు ఆ పైన పోయి తాగి రావచ్చు
ఆ మంచాల వాటలే హ
హ్మ అలవాటు అయిపోంది అట్లా తాగుత ఇంగ ఇప్పుడే రాకపోయిన వాళ్ళు పోతే
పోయిర్ర పిన్నీ వాళ్ళు
పిన్ని వాళ్ళు పోయినారు వాళ్ళవి ఇంకొక సగం కాల్స్ ఉన్నవి అని పాయిర్రు ఇగ
ఆ
హు బాబులు ఫోన్స్ ఇస్తున్నాయి అని పోయిలు ఆ పోత సరే అత్తమ్మ హ్మ్ హ్మ్